ఏ ఏం చేస్తున్నావ్ నాని?
ఏం లే ఇడ్నే బయట కుసున్న ఉట్టిగనే మీరేం జేస్తురు?
ఆ ఏం లేదు ఇప్పుడే తినేశి వాకింగ్ చేస్తున్నా బయట తిన్నావా నువ్వు?
తన్నా ఏం కర్రి వండిర్రు మీరు
కర్రీ క్యాబేజ్ మీది
మాదీ టమాటా ఎగ్స్
రీసెంట్ గా ఏమన్న మూవీస్ కి వెళ్ళినావా ఏదో మూవీ వచ్చింది? బాఉన్నది అని అంటాలు టాకు
చాలా మూవీస్ ఓచ్చాయి ఇప్పుడుంతాల కొన్ని రియల్ స్టోరీస్ ఏమో దూరంధర్ ఓచ్చింది ఇంకోటి నార్మల్ క్రియేట్ చేసిన స్టోరీ ఉస్తాద్ బాగ గత్ సింగ్
అవున
దూరంధర్ ఏవో ఆ ఉస్తాద్ భగత్ సింగ్ అది ఫెయిల్ అది దూరంధరే వచ్చింది ఇగ మల్లా పార్ట్ టూ కూడా రిలీజ్ అయింది మొన్ననే
అవునా దూరంధర్ థీమ్ ఏంటిది అసలు దేని గురించి ఉంటది
మన ఇండియాల అప్పుడు ఏమేమి అటాక్స్ జరిగినాయని ఆలుు
అవునా ఐ ఆహా ఇండియా పాకిస్తాన్ స్టోరిఆ
ఆ
అవునా
పాకిస్తాన్ల మన మీద ఏమేమి బాంబ్లాస్ట్ ఎపుడు ఎపుడు చేస్తారని వాళ్ళే మన మన ఇండియా నుంచి ఒక వ్యక్తినీ పంపుతారు ఆపరేషన్ దురంధర్ టైటిల్ అదే
ఆహా ఆహ ఆపరేషన్ నేము దురంధర్ ఆ ఇగ అందులో ఏం ఎట్లట్లా ఫేస్ చేసింది అనేది ఉ
ఆ ఆ స్టోరీ అంత అదే ఎప్పుడెప్పుడు బాంబ్ బలాస్ట్ అయ్యాని ఎట్లా అందించిండు అక్కడోల్నాక్ అక్కడ నుంచే సంపుకుంటూ చూడు అయ అంత స్టోరీ ఇగా
అవునా మరి లాస్ట్కి ఏమైతది ఆ మన మన వాళ్ళు గెలుస్తారు లేకపోతే
ఆ పార్ట్ట్ వన్లా అలా అక్కడ ఫస్ట్ మైన్ విలన్ అక్కడ చంపేస్తారు పార్ట్ వన్ల ఇప్పుడు పార్ట్ టూలా మళ్ళా రివేంజ్ ఇప్పుడు మన నుంచి పాకిస్తాన్ మేద రివేంజ్ ఇప్పుడు ఇప్పుడు మన రిటన్ రిట రిటర్న్ అటాక్
ఆహా అంటే ఫస్ట్ మన వాళ్ళని అక్కడ చంపిరా
ఆ మన వాళ్ళని అక్కడ నుంచి ఇక్కడ బాం బాంబాస్లు బాగా చేసిరు దానికి కొన్ని డీటెయిల్స్ ఇచ్చి మన సైన్యాని సేవ్ చేసుకున్నారు
మ్ హు ఇప్పుడే ఇగ పార్ట్ అవునా ఇంకా మరి అదెందుకు ఆ
ఇప్పుడు అక్కడ మన ఏజెంట్ దొకడు ఉంటాడు ఇగ వాడు అక్కడ ఒక సైన్యాన్ని సమకూల్చుకున్నాడు వాళ్ళకి తెల్వకుండా వాళ్ళతోనే
హం
ఆ సగం పాకిస్తాన్ ఇక అక్కడనే ఇగ నాశనం చేస్తాడు అన్నట్టు
అవునా ఎంబ
వాళ్ళకి తెలవది ఇక్కడ వాళ్ళతోనీ ఉన్నది ఒక ఇండియన్ అని
ఆహా ఇ ఇగ వాళ్ళతోని కలిసినట్టు ఉండి టార్గెట్ పెట్టుకొని ఆ వాళ్ళనీ చేస్తాడు
స్టోరీ మాత్రం క్లియర్గా ఉన్ ది మొత్తం సుడొచ్చు. మనం అందరం ఫ్యామిలీ మొ
హ్మ్ హు ఎల్లాలి అయిత్ తే మేము గుడా అదే మా మా తమ్ముణ్ణి వాళ్ళు గిట్ల అడుగుతున్నారు. మీ దగ్గర థియేటర్ లో నడుస్తుందంట కదా. మూవీ రావాల అక్కడ వాళ్ళకి థియేటర్ అవైలబుల్ ఉండ్ డద్ అన్నట్టు ఆ మూవీ కోసం వాళ్ళిద్దరు అన్న తమ్ముడు వాళ్ళిద్దరు ఆ అడుగుతాల్లు కాల్ చేసి నన్ను వస్తాందా థియేటర్ లో రావాలి రేపు వస్తూన ర మరి వస్
చెప్పండి రమ్మని మంచి ఎంటర్టటైన్ ఉంటది నేను కూడా పాటు వన్ చూ త పార్టీ టూకే రెడీగా ఉన్న నేను గూడా సుద్దామనే
అవునా ఈ ఉస్తాద్ భగత్ సింగ మూవీ ఎందుకు మరి ఫ్లాప్ అయింది అట్లా
అది నార్మల్గా క్రియేట్ చేసింది అది క్లైమాక్స్ బాలేదు అది
ఉహు దేనిగురుంచి ఉంది మరి
అల్లా వాడు అన్యాయ కొసం పోరాడాడు భగత్ సింగ్ లెక్క క్యారెక్టర్ అది
ఆహా భగత్ సింగ్ మీరు మంచి టీమే గద
క్ల అంటే దాన్ అది టైటిల్ అట్ట పెట్టుకొని సినిమా వాళ్లు నచ్చినట్ రాసుకుండు డైరెక్టర్
అవునా అందుకు గావచ్చు ప్రాపర్గా అన్ని సెట్ అవ్వక నచ్చలేదేమో ఆడియన్స్ కి
అది పార్ట్ టూ తీసినా ఇంకా బాగుండది. పార్ట్ టూ కూడా లేదంలా
అవునా అందుకే పోయింది.
తగం సగం చేసి ఎండు కొట్టిండు
అవునా అవును ఇన్ని మూవీస్లళ్లా నీ ఫేవరెట్ మూవీ ఏంటిది.
నాద్ ఎప్పుడా రియల్ స్టోరీస్కే
రియల్ స్టోరీస్ అంటే లైక్
ఇప్పుడు దురందది అది పాకిస్తాన్ ఇండియా గురించి ఉన్నది. కొంతమంది ఇట్లా మన సోల్జర్స్ గురించి ఉంటయ్
ఆహ
ఎక్కువ ఇష్టం నాకు దాన్ని బేస్ చేసుకొని నేన్ కూడా
అవునా నీ గూడా డైరెక్షన్ అంటే ఇష్టం అని విన్నా గదా చెయ్యాలని ఉందా ట్రై చెయ్యాలే మనం గూడా కా ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని కొంచెం
దాని మీద కోద్దిగా అందుకే దం మూవీ అప్డేట్స్ కి సంబంధించిన ప్రతిదీ చూస్తునే ఉంటా ఎప్పుడు అలా
నీలా అండి మా ఫ్రెండ్ మా అమ్మమ్మల ఊర్లో ఒక అబ్బాయి ఉండే ఉంటడు ఆ తనకు గూడా చాలా ఇంట్రెస్ట్ ఉండేది. డైరెక్షన్ అంటే ఎప్పుడు అంటావుండేటోడు అ నేను డైరెక్ట్ డైరెక్టర్ అవ్వాలని ఉంది ఎంతైనా మన మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం కష్ టమే గదా అట్లని నేను అనుకున్నా కాని నిజానికి ఆ అబ్బాయి ఒక డై డైెరెక్టర్ అయ్యిండు తెలుసా. షార్ట్ ఫిలిమ్స్ తీసిండు బా ఈ మధ్యల చాలా ఫేమస్ కూడా అయినయ్ అయినయ్ ఆ విలేజ్ థీమ్ తో టీమ్ కొన్ని షార్ట్ ఫిలిమ్స్ తీసి డైరెక్షన్ జేసిండు.
నా షార్ట్ ఫీల్మ్స్ అన్లేవ్ డైరెక్ట్ పెద్ద ఫీల్మ్ ఏతులే
అవునా పెద్ద ఫిలిమ్స్ నా అట్లాంటే కష్టపడాలి మరి ఇంకా ఆ అబ్బాయి ఏం చెప్పిండంటే కొన్ని టైమ్స్ అంటే ఇట్లా ఫుట్పాత్ పైన పడుకునేదంట. డబ్బులు సరిపోక ఎవ్వరు సరిగా మనం వెళ్ళి మనం తీయాలి అనుకుంటాన్నాం అంటే వెంటనే దగ్గర తీసేటోల్లు ఎవ్వరు ఉ
ఎవ్వరుండ ప్రొడ్యూసర్ దొరకాలే స్క్రిప్ట్ ఓకే కావాలే
ఆ అన్నీ ఒకే కావాలి అంతలోపు చాలా ఫేస్ చేయాల్సి వస్తుందంట ఇట్లా ఫుట్పాత్ పైన పడుకో అని వాటర్ వాటర్ బాటిల్ డానికి కూడా డబ్బులు లేకుండెంట కొన్ని సందర్భాలాల్ల మనీ అయిపోయి ఫుడ్ లేక త్రీ డేస్ పడుకున్నాడంట అట్లనే
త్రీ డేస్ అక్క లైఫ్ టైమ్ అయిన ఉండాలి ఆ సినిమా కోసం
అవును ఎంతయినా మూవీస్ మూవీస్ అంటాం గాని ఒక ఇగా సక్సెస్ అయితే మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. కాకపోతే దాన్ని రీచ్ అయ్యే వరకు చాలా కష్టం పడాల్సి ఉంటది
అవును అది చాలా పెద్ద కష్టమే ఒక్కొక్కసారి మన ఫ్యామిలీ మెంబర్స్ నమ్మరు వీడికి ఇట్లైండు ఏంది ఇద అంత అని
లో వాళ్ళు మనము ఇప్పుడు డాక్టర్ అవ్వాల అనుకుంటున్నాం డైరెక్టర్ అవ్వాలనుకుంటన్నాం అంటే ఏ ఇంకా ఆ అవసరమా ఈమెకు అవసరమా అన్నట్టు ఎప్పుడు డిస్కరేజ్ చేసే వాళ్ళే ఉంటరు అట్ల అనుకోకుండా మనం ఎవరు చెయ్యరు అందుకని నీకు డైరెక్షన్ అంటే ఇష్టం అంటున్న మూవీస్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు అంటాన్నావు కాబట్టి నీ ఈ ఫోకస్ నువ్వే పెట్టుకొని ఎవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి నువ్వు ట్రై జెయ్యి నీవేలో నువ్వు
మాకు ఒక టీమ్ ఉంది డైరెక్షన్
అవునా ఓకే నీకు ఒక టీ టీమ్ కూడా ఉన్నదనంటే మంచిదే ఫస్ట్ ఏదైనా మంచి స్టోరీ రాసుకో
ఫస్ట్ యూత్కి అట్రాక్ట్ చేయాలంటే లవ్ స్టోరీ కావాలి
ఆ అంతే ఇప్పుడు మరి ఈ రోజులల్ల లవ్ స్టోరీస్ అయితేనే ఎక్కువ అట్రాక్ట్ అవు తారు చూడ్డానికి అయినా దేనికైనా యూత్ అవును
అందుకే మంచి లవ్ స్టోరీ ఆల్రెడీ ఒకటి ప్రిపేర్ చేస్తే గానీ దాన్ని రాసుడే లేట్
అవునా
దాన్ని రాయాలంటే కొద్దిగా టైం చూసుకోవాలి క్యారెక్టవైజ్ డివైడ్ చేయాలి స్టోరి మొత్తం ఒక స్క్రిప్ట్ లెక్క రాసి
ఉమ్
దాంట్లో కొన్ని క్యారెక్టర్లు అవసరం ఆ క్యారెక్టర్లు కామెడియన్ అయ్యని ఇయ్యని బొచ్చెడు ఉంటయి
అవునా అట్ల చాలా ఉన్నప్పుడు నువ్వు ఇప్పటి నుంచే కొంచెం ఫోకస్ ఎక్కువ పెడతా ఉండు ప్రిపేర్ అవు మంచిగా ఇంకా ఫ్యూ చరు అంటే నీకు అప్పటికి ఈజీ అయిపోతది ఎంతో కొంత మనీ కూడా కొం చం గెయిన్ చేసిపెట్టుకో అంటే సేవ్ చే
అదే సేవ్ చేసుకోవాలి కొద్దిగన్న సేవింగ్స్ మొత్తం ప్రొడ్యూసర్ పె
ఉమ్ పెట్టరు మనిస్ సేవ్ చేసుకోవాలె మన దగ్గర కొన్ని పెట్టుకోవాలె ఎవరి పైన డిపెండ్ అవ్వకుండా సొంతంగా చేయాలనుకుంటె అంటే మాత్రం ఇట్లనే ఉంటది ఇంకా ఇంకే మూవీస్ నీ నీకు ఇట్లా రియల్ స్టోరీస్ అంటేనే ఇంట్రెస్ట్ కాబట్టి
ఇంకోటి రీసెంట్ గా ఒకటి వాల్ ఫాస్ట్ లవ్ గురించి కొద్దిగా ఫీల్ అయిన సినిమా తీసిరు ఒకటి
ఉమ్
విత్ లవ్ అని అది కాలేజ్ డేస్లనే వాడు చెప్పలేక పోతడు ఆ అది రియల్ స్టోరియే
ఆహా ఇప్పుడు షార్ట్ ఫిలిమ్ లాగనా
షార్ట్ ఫిల్లిం కాదు ఒరిజినల్ ఫిల్మ్ ఎంటియర్ పెద్ద ఫిల్మే
ఆ పెద్ద ఫిలిం మరి వస్తదా
అది రిలీజ్ అయింది కలెక్షన్ వచ్చింది కూడా మంచిగనే
అమ్మా బానే ఉంది మంచి మళ్ళ హీరో ఆ
ఒక్కరే హరో
అమ్మ అంటే ఇప్పుడ్ ని నీ మూవీలో గూడా కొంపదీసి నువె డైరెక్ట్ డైరెక్షన్ జేస్తే నువ్వే హీరో చేస్తావ ఏట్ల
ఇవల్ సెట్ కాకపోతే గదే పరిస్థితి ఎందుకంటే స్టోరీ గురించి నాకే తెలుసులె ఎక్కువ
ఆ అవును
నేన్ రాస్నా స్టోరీ గురించి నాక్ తెెలుసు
అవును అంతే ఫ్యామిలీ మనం మంచి పొజిషన్ లో ఉంటెనే గదా చూడాలనుకుం
అట్లా సెట్ అయినా కొద్దిగా విలన్ క్యారెక్టర్ ఎంత రెమ్యూరే ముల సేవ్ ఐతది
సేవ్ అవుతది నిజంగనే
చాలా సేవ్ అయితది ఒకవేళ హీరో గిట్లా దొరకపోతే మనమే సెట్ అయినమంటే
ఎంతైనా డై డైరెక్షన్ అంటే బెస్ట్ వస్తే మంచిగా కలెక్షన్లు లాగొచ్చు ఎం త ఇగ కోట్లలల్ కోట్లల్లనే ఉంటది ఇగ మొత్తం డీలింగ్ అంతా
కోట్లల్లనే ఉంటాదిగాన్ డీలింగ్ మనల్ని నమ్మి బడ్జెట్ పెట్టే ప్రొడ్యూసర్ దొరకాలి
అవును మన స్టోరీ మంచిగుంటే పెట్టడానికి ఎవరు వెనుకడలే స్టోరీ నాచ్చలే ఫస్ ట్ మన మనం చెప్పే విధానము మన దాన్ మీద ఆధారపడి ఉంటది వాళ్ల నమ్మకం అనేది ఫస్ట్ కొంచం అనుమానంగా పెట్టన మనం సక్సెస్ ఐత ఉంటే ఆటోమేటిగ్గ ఎవరైనా ముందుకోస్తారు ప్రొడ్యూస్ జేయడాని
మన స్టోరీ మనం చెప్పి తనికి పోయినప్పుడు వాన్ మూడ్ మంచిగా లేయిపోయినా వాడు సినిమా మంచిగున్న వదిలేతాడ్ అడు నో చెప్తారు
అవును
ఒకే